హలో హలో
హలో
ఆ వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారండి
నేనా ఇప్పుడే ఆ టి అయిపోయింది అట్లా పోతన్నా వాకింగ్కి ఒక్కనే
అప్పుడే టి అయ్యి అప్పుడే టి అయిపోయిందా
ఆ ఇప్పుడే తాగినాను ఇంకా వాకింగ్ పోతున్నా
అంటే తిన్న తర్వాత వాకింగ్ చేస్తారు టీ తాగినా కూడా వాకింగ్ చేస్తారా
టై కొంచెము నాకి స్టొమక్ లో ఇన్ఫెక్షన్ అయిందండి ఏదైనా ఫుడ్ తీసుకుంటేగిన వాకింగ్ చేయమని డాక్టర్ గారు చెప్తున్నారు అందుకు వాకింగ్ చేస్తాండా
స్టమక్ ఇన్ఫెక్షనా స్మ్ స్టమక్ ఇన్ఫెక్షన్ ఏంటి హే స్టమ్మక్ ఇన్ఫెక్షన్ ఏంటి
అంటే ఇప్పుడు దానికి ఏదైనా మసాలా ఫుడ్ తీసుకుంటే స్టమక్ ఇన్ఫెక్షన్ దానికి ఆ పార్టీ తీసేసి మళ్ళా రిప్లేస్ చూడూ
అంటే ఏ పార్టన్ని తీసేసినారు మీకు స్టొమకా
ఆ హలో వినిపిస్తానండి
ఆ వినిపిస్తాందండి స్టమ్మక్ ఇన్ఫెక్షన్ అయిందా
స్టమక్ ఇన్ఫెక్షన్ అయిన అప్పుడు ఉంటది గా చిన్న పేగు నేను పానీపూరి ఎక్కువ పానీపూరి అంటే చానా ఇష్టం పూరి మసాలా గురిడుని మసాలాలు ఎక్కువ తిని బయట ఫుడ్ ఏమైందంటే స్టొమక్కు మాకు ఆ చిన్న పేగు అనేది కొంచము ఆ మసాలా లోపలి పోకుండా అక్కడే ఉండి ఇది కొంచెం బ్లోక్ అయినంట అందుకు ఆపరేషన్ చేసి ఆ పాట్ కట్ చేసి ఇప్పుడు మళ్ళా కొత్తది చేసిన అందు కొంచెం తిన్న తర్వాత వాకింగ్ చెయ్యమన్నారు క్టర్ కాని వాకింగ్ చేస్తాండ తిని తాగిన తర్వాత ఏమైనా
అంటే ఇప్పుడు మసాలా ఐటెమ్స్ ఏం తినట్లేదా మీరు
మసాలా ఐటమ్స్ అన్ని అవాయిడ్ చేసినాండి తినడం లేదు అసలు
బయట ఫుడ్ కూడా తీసుకోవట్లేదా
బయటఫుడ్ కూడా తీసుకోవట్లేదు మీ ఏదైనా ఎమర్జెన్సీ తప్పదు తినలా బయట అనే అనే చోట్ల ఏటున్నా ఫ్రూట్స్ లేదంటే ఏదన్నా పప్పు అన్నం అట్లాదైతే తింటా
పప్పు కూడా తింటారా బయట
ఆ తింటండి తప్పదు అంటే ఇప్పుడు చెప్తారు కదా ఎమర్జెసీ వేరే చాయిస్ లేదు నీకు ఇంకా తినల్సిందే వేరేటు లేవు అండు ఎక్కడన్నా ఇప్పుడు ఎక్కడన్నా వేరే చోట్లో పోయింటాం కదా అట్లా నీవ్ అక్కడ వేరే ఆప్షన్ లేనపుడు తనక తప్పదు కదా ఇంకా ఏదో ఒకటి తినాలి మసాలా లేకుండా ఉండేది రసం కాని సాంబార్ అన్నం కానీ మీరేం చేస్తుంటారండి
నేనా నేనేం లేదండి జాబ్ ఉంది జాబ్ ఉన్నా కూడా నార్మల్గా ఒక వీకెండ్ ఇంటికి వెళ్ళడం గాని బయట ఫ్రెండ్స్ తో తిరగడం గాని
ఫ్రెంట్ ఫఫ్రెండ్స్ అంటే గర్ల్సా బాయ్స్ ఆ అండి
గల్సే అండి
అంటే జాబ్ చేసే వాళ్ళకి బాయ్స్తో ఉ బాగా రిలేషన్షిప్స్ ఉంటాయి కదా పరిచయాలు
అలాగతే మీకుందా
అంటే నేనేం జాబ్ చేయట్లేదండి ఇప్పుడు
మరి ఏం చేస్తన్నారు
మార్నింగ్ కరూపనికి పోయింటి
ఓ ఎక్కడ మీ ఇంటి దగ్గరేనా
లేదు కొండ కొండ మా ఊరుది కొండ దగ్గర కరువు పని చేసేసి ఆ వచ్చినమ ఆ ఏమైనా రిజి
ఎంతొస్తుందండి దానికి
మనం చేసుకున్న దాన్ని బట్టి అండి మనం వర్క్ చేసి చేసిన తర్వాత మళ్ళా శుక్రవారం వచ్చేసి వాళ్ళు కొలతలు కొల్ వస్తారు కదా టేప్ పట్టుకొని దాన్ని బట్టి ఇస్తారు అమౌంట్
కానీ నేనైతే విన్నాను అలాంటి వర్క్స్ పోయిన వాళ్ళు జస్ట్ ఒక రిస్ట్ తీసుకోడానికే వెళ్తారు పని అయితే చెయ్యరు
ఏం లిస్టు
చకోవడానికే వెళ్తారు ఒక దగ్గర పోయి గుర్చుంటారు పని చేసేదితే నేనైతే ఇప్పటివరకు చూడలేదు
మే అంటే మీరు మీరు ఎక్కడ ఎక్కడ నుంచండి మీరు ప్రాపర్
నేను చూసినానండి వేరే స్టేట్స్ లో చూసినా ఈ స్టేట్ లో అయితే చూడలేదు
మేబి వేరే స్టేట్ లో అట్లా చేస్తున్నేమో కాని ఇక్కడ అట్లా లేదు మేబి వేరే స్టేట్ లో అట్లా చేస్తా ఉండొచ్చు
ఏమో తెల అంటే వర్క్ అయితే చేసి వర్క్ అయితే చేస్తుండొచ్చు కానీ నేను వెళ్ళిన టైం క వర్క్ చెయ్యకుండా వాళ్ళు జస్ట్ రెస్ట్ తీసుకుంటారు అంతే
మీరు జాబ్ చేతతున్నారు కదా కొండాలోకి ఎందుకు పోతారూ కరువుపని దగ్గరికి
వేరే స్టేట్స్ కు వెళ్ళినప్పుడు చూసినానండి
అవునా మేబి వేరే స్టెట్ లో అట్లా ఏమన్నా ఉన్నాందేమో ఇక్కడైతే మార్నింగ్ సెవెన్ క అట్లా పోతాము అన్ని దాన్ని సామాన్లు తీసుకు తీసుకని పోయి వచ్చేంత వరకు కష్టపడి
సామాన్లు అవన్నీ మీరే తీసుకు
ఆ మేమే తెచ్చుకోం ని వాళ్ళేం మాకి ఇవ్వరు మేమే తీసుకుంటం
వల్లే ఇస్తారా
లేదు లేదు వల్ల ఏం ఇవరు మేమే తీసుకు వాళ్ళన్నీ వాళ్ళు జస్ట్ శుక్రవారం వచ్చేసి ఎంత పని చేసినాము అని మెజర్ చేసుకొని దానికి తగ్గట్టు మనకి డబ్బులు పడతాయి
అంటే అంటే ఒక్కొక్కరి ఎంత వరకు చేస అనేసి చూస్తారా ఫ్రైడే టైమ్స్ లేకుండా అందరు కలిసి ఎందుకు చేసినారో చూస్త
అందరు కలిసి ఇప్పుడు మన గ్రూప్ ఉంటుంది కదా టీం
ఆ అంటే అంటే ఎక్కువ పని చేసిన వాళ్ళకి అంతే డబ్బులు వస్త సో తక్కువ పని చేసిన వాళ్ళకి కూడా అంతే వస్తుందా
లేదు ఇప్పుడు ఒకరు ఒక్కో పని చేస్తారు కదా ఒకరు ఒక ఒకరు అది తవుతుంటారు ఒకరు ఎత్తేతుంటారురు ఏటేసి అంటారు మళ్ళా ఒకరు చేస్తారు ఒకరు మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు అట్లా నీ మల్ల అబ్సెన్ అబ్సెంట్లు ఉంటే ఆరోజు వాళ్లకి ఆబ్సెంట్ వేసేసి ఆ అది కూడా మనకే పడుతుంది అట్లా
ఓ
ఆ అంటే ఉంటారండి కొంతమంది పని చేయకోకుండా ముసలోలు ఉంటారు కదా పని చేయలేని వాళ్ళు అట్లా వాలక్ చిన్న చిన్న చిన్న చిన్న పనులు ఇచ్చేసేసి అ ఏప్రొతుంటది ఏడు గంటలకు పోతాము
ఆ
ఆ పడకుండునర వరకు
పదకొండున్నరా అంటే మధ్యాహ్నం అన్నం ఇంటికి వచ్చేదిం
ఆ మధ్యానం ఇంటికొచేసి తింటాం మార్నింగ్ అక్కడికే తీసుకొనిపోతాం బక సారి సాయంత్రం మళ్ళా పోయిచ్చిన తర్వాత ఎమన్నా ఊర్లో ఊర్లో పనులు ఉంటాయి కదా మల్ల అట్టు పోతాంట
ఊర్లో పనులంటే
వెళ్ళిపోతే బండలు నాటేది ఇల్లు కట్టేటప్పుడు పుల్లలు అందిచ్చేది పిల్లర్లు మధ్యలోకేసే కది కాంక్రీట్ కలిపేది ఇట్లా దాంట్ల పోతంట ఏంటలోన్న ఉంటాయి ఇలా
పర్లేదు కొంచెం హార్డ్ వర్కింగ్ లానే ఉన్నారు
కష్టపడాలి కదండీ కష్టపడితేనే వాల్యూ మంచిది ఇప్పుడు డబ్బులు ఉంటేనే మనిషికి వాల్యూ లేకుంటే లేదు అందులో ఇప్పుడు చేసినట్ల ఏమంటే ఎవరు ఎవరిని నమ్మకం అయిపోతాను అది కావము కరెక్ట్ కాదండి
అదైతే నిజమే అండి
ఆ మనము జన్యున్ ఉన్నాగాని ఆ పక్కనోలు మనల్ని నమ్మరు అట్లయిపోయింది ఏమంటే ఇంకా తప్పదు మనుషుల్ని పోట్టుకోలేం కద అంటే ఎంత వరకు పట్టుకోల్లో అంత వరకు పట్టుకుంటాము
అంటే ఏద గురించి మాట్లాడుతున్నారు మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్సా అయి
అ ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్షిప్సే అనుకోండి ఇప్పుడు మా మా డాడీ వాళ్ళు అన్నదములు కొటలాన్నారు ఎంత వరకు మాట్లాడలా ఎంత వరకుదిగ జారలో అంత వరకు దిగా జారుతాము అయినా కూడా వాళు వ్యాల్యూ ఇకోకుంటే మనుషులకి అంతే ఇకా వాళ్ళ లైఫ్ వాళ్ళది మన లైఫ్ మనది అనుకని కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలంతే ఏమంటారండి
అదే మంచిదండి నన్ను అడిగితే కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం
అదే మంచిది ఏమంటే ఇం మనిషిని మనిషిని పోగొట్టుకోకోకుండా వీలైనంత వరకు మన దగ్గర ఉండాల రిలేషన్ మంచి వాళ్ళని ఎందు పోగొట్కోవాలనే ఉద్దేశంతో ఉంటు ము వాళ్ళు లేదు వాళ్ళు ఏందన్నా కొత్తగా కొత్తగా న ఊరుకుంటా అంటే వేరే వాళ్ళతో రిలేషన్షిప్ మెయిైన్ చేయాలనుకుంటే వేరే వాళ్ళతో ఉండచ్చు లేదంటే అంటే ఉన్న ఉన్న ఎ ఏం వాళ్ళు ఇష్టం ఇంకా ఎవరు లైఫ్ వాళ్ళది కదా మేబి వాళ్ళ థాట్స్ ఎట్లు ఉన్నాయో మనం మన థాట్స్ తగ్గట్ ఆలోచితే ఎట్లా
అంటే మీ బాబాయ్ వాళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి
అట్లా మేము లేకుండా అంటే ముగ్గురు ఉన్నాం అన్నదములు మా బాబాయ్ మా దగ్గర లేకుడా కాకుండా మా డాడీ పెద్దోడు చిన్నోళ్ళ దగ్గర పోవాల అనుకుంటే కనా దానికి మేము ఏం చేయలేము అట్లా
ఎవరు మీ బాబాయ్ మీ బాబాయ్ ఉండారా మీ దగ్గరా
మా బాబాయి మా మా డాడీ పెద్దోడు
ఆ
మా బాబాయిలో ఇద్దరు చిన్నోళ్ళు ఉన్నారు
ఆ
మేము ఎవరితోనూ మాట్లాడము వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు మాట్లాడరు మాకు తెలీదు మేబి లోప లోపల మాట్లాడు అండొచ్చు తెలియకోకుండా ఏంటివన్నా చేస్తా అండొచ్చు మా కట్ట తెలిస్తే చెప్పండి యాప్ తింటన్నాం తినేకి
ఈ ఈ కాలంలో అంతే అండి అన్నాదమ్ములు
అ
ఎంతన్నా అన్నదమ్ములంటే పెళ్లికి ముందని పెళ్లి తర్వాత ఎవరు ఉండరు
అ ఉండాలనుకుంటే ఉండొచ్చులేండి అదంతా మన ఆలోచనలు బట్టి ఉంటంది అంతే
మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారండి
నెట్లు నేను మా తమ్ముడు
మీరు మీ తమ్ముడు మీ అమ్మ నాన్నన్
అమ్మ నాన్న అంటే మేము సిబ్లింగ్స్ ఇద్దరము నేను మా పదమూడు
ఉ
ఇంకా మీ విషయలు మీరు మీకి మీరు ఎంతమంది అండి ఎంత ఫ్యామిలీ
మేము ఐదు మంది అండి
ఐదు మంద ముగ్గురు పిల్లల
ఆ ముగ్గరు ఇద్దరు అన్న వాళ్ళు నేను అమ్మా నాన్న
ఇద్దరక్కవాళ్ళు నువ్వు అమ్మనాన్న
ఇద్దరు అన్న వాల్
అన్నవాల్ల ఆ ఓకే ఓకే ఖాళీ సమయాంలో ఏం చేస్తంటారండి
ఖాళీ సమయం అంటే పాటలు వినడము ఫ్రెండ్స్ తో తిరగడం అంతే అండి మాక్సిమం ఫ్రెండ్స్ వాళ్ళతో కాల్స్ మాట్లాడడం గాని
ఆ
ఏమనా ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోవడం
మా ఫ్రెండ్స్ ఉన్నారు కాని నాకు ఆ ఫ్రెండ్ అసలు కాలేజ్ అయ్యదండి కాలజ సీక మానేసిందండద
అంటే ఫ్రెండ్స్ ఎక్కడ కాలేజ్ లోనా
ఇక్కడే కరువు పని దగ్గర కరువు పని దగ్గర పరిచయం అయ్యిండు రెండు రోజులు ము కొన్ని రోజలు బా మాట్లాడినాము ఇప్పుడు మళ్లా
అంటే మీ ఊర్లోనే కదా మీ ఊర్లోనే కదా మీ ఊరు వాళ్ళేనా
అహ కొ కొండ కొండ ఉంది కదా
ఆ
పక్క మా ఊరు వాళ్ళని చెప్తాము కొంచెం మా పక్క వేరే ఊరు వాళ్ళ చెప్తారు కానీ లంచ్ తినే మా మార్నింగ్ తినేదబుడు కూడా అందరము ఒకటేసాటికి పోయి తింటాం అట్ల
ఓ
అంటే రెండు ఆ పక్కటి ఈ పక్కోటి ఇంతకు ముందు మా దగ్గరే చెత్తానే ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ నెలకి వేరేసాటికి పోతాను వర్క్ చేసేకి అంటాం
ఫ్రెండ్ అంటే అమ్మాయినా అబ్బాయినా
అయి
అబ్బాయిల్లేరా మీ ఫ్రెండ్స్